హలో హలో నమస్కార అండి ఆ బా ఉన్నామండి బాగున్నారా
బాగున్నానండి
ఏం విస్తున్నాని
ఏం లేదండి మోీ చూస్తున్నాం
తిన్నారా అండి
ఆ తిన్నా నండి మీరు తిన్నాార
ఆ తిన్నానండి ఏం చేసారు వంట
ఉనా ఎగ్ ఫ్రై ఇంకా టమాటా చారండి
హ హ
మీరు
నేను పప్పు చార చేసానండి
అవు
మీరే చేసారాండి వంట ట్టా ఎవరు చేసారు
లేదు లేదు మా మా మమ్మీ చేశారు
మీ అమ్మగారుేసార
హ
ఉ మీకు వంటలు చేయస్తుందండి ఆ ఇంటి దగ్గరే ఉంటానండి న నేను
ఉ
మీ మీకు నచ్చిన సినిమా ఏంటిదండి
నాకు నచ్చిన సినిమా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండి
అవునా
అ
ఒక్క నిమిషం గయింద ఉండి హలో హలో అంతము బయటికి వె హలో హలో ైట్కిస్ బిట్ పులంటే మీకు ఇష్టమా అండి ఈ సినిమా
అవును చాలా ఇష్టం అంటే చ అలా తీయరు అంతా ఎఫెక్ట్స్ తో ఏమి ఉండదు సింపుల్ మూవీ గదా
అన్నా
ఇట్లా పెద్ద పెద్ద వి ఎఫ్ ఎక్స్ లు యాక్షన్ అవి ఏమి ఉండవు కదా
ఊ
క్లియర్గా సింపుల్గా ఉంటంది ఆ అవునండి అంత ఫైట్ టింగ వి యఫ్ ఎక్స్ తవన్నీ ఇష్టం ఉండదు మీ ఫేవరెట్ మూవీ ఏంటి
నాకు మొన్న వచ్చిన సినిమా ఏంటి గీత ఏంటి రాజువేడ్స్ రాంబాయి
ఊహూ బావుందండి సిన్మా
బావుందండి అది నిజమైన స్టోరీ
ఆహా అంత నేనంతలా ఆహా సినిమాస్ ఏ చూడను కానీ ఇట్లా సెలెక్టివ్ గా చూస్తా ఇట్లా సింపుల్ మూవీస్ అట్లా
ఊహూ
స్టోరీ ఏంటి మరి రాజు వెడ్స్ రాంబాయి
అదీ ప్రేమ కథండి అది నిజమైనదట వాళ్ళు ఏంటిదంటే ఇద్దరూ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటరండి వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండదు వాళ్ళ నాన్నకి ఇష్ కొంచెం లేకుంటే వాళ్ళ నానా ఓ ఒప్పుకోడు అంటే పెళ్లి చేసుకుంటానికి ఆ అబ్బాయి ఎంత బతి ఎట్లన్నా ఒప్పుకోడ అన్నమాట అయితే ఆయన వాళ్ళ వాళ్ళ కూతురు ఎంత చెప్పినా వినదు కొట్టినా వినదు ఏం చేసినా వినదు
ఓకే
అలా వినకు వినకపోయేసరికి ఏం చేస్తడు ఆ అబ్బాయి వేరే సంబంధాలు చూస్తా ఉంటడు ఆ అబ్బాయి అన్ని సంబంధాలు చెడగొడతా ఉంటడు చెడ గొడతా అంటే వాళ్ళ నాన్నకు నచ్చదు అట్లా ఆయన ఏం చేస్తడు అలా కన్న కూతురుకే ఎయిడ్స్ ఇంజె
ఆహ్ అంతా ఆహా
ఊ అంత ఘోరంగా చేస్తడు అందుకే ఆయనే ఇగా ఆయన అమ్మాయికి అట్లా ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చిన అన్న కూడా అమ్మాయినే ప్రేమిస్తాడు ఆ అబ్బాయి. అది నిజమైన నిజమైన కథట అది
ఆహా లాస్ట్ కి పెళ్లి చేసుకుంటారా మరి
ఆ చేసుకుంటారంండి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. కాకుండా ట అమ్మాయి అయ్య అబ్బాయి తర్వాతకి చండిపోతారు రెండు రోజులకైనా
ఇద్దరు ఇద్దరు చజిపోతారా
ఆ అబ్బాయి అ అమ్మాయికి ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చారు కదాండి సూదేసేసరికి ఇక అబ్బాయి అది అది వ్యాధి వస్తుంది చలి కదా ఇట్లా కొన్ని రోజులు బ్రతికి చనిపోతారట ఇది మన కాలంలోనే జరిగింది రెండు రెండు వేల పదిలోనే జరిగింది
ఆహ అయితే నిజ జీవిత సంగ ట్టన అయితే
ఆ నిజ జీవిత సంఘటన అట్లా ఆ బాధాకరంగా అనిపించింది. అలా అంటే కొంచెం ఎంతైనా కూడా ఎట్లుంటదండి మనకు. కు మంచిగా అనిపించదు కదా అట్లా మనసుకు కొంచెం బస్ బగా అనిపించింది ఆ సినిమా కానీ బాగున్నదండి ఈ పాటల ఏదైనా కూడా చాలా బాగున్నాయి అ
అ మళ్ళీ ఈ సినిమా కూడా బాగుంటదండి ఇది హ్యాపీ డేస్ మళ కూడా బాగుంటంది
ఏడే ఆ
అదే తమ్మున్నా
మీరు ఇంత ముందుకి ఇప్పుడు కొత్తగా ఏ సినిమా చూసిల్ళండి
ఏనా ఇంకా అంత కొత్తగా ఏం చూడలేదు కానీ ఇది కొరియన్ స క్వీన్ ఆఫ్ టీయర్స్ అని క్వీన్ ఆఫ్ టీయర్స్ అనిీ
ఉ
అ హీరో ఇంకా హీరోయిన్ ఇట్లా దించి పెళ్లి ఎసుకుంటారు. ఆ ఐ స్క్రీన్లో తన అన్ని మర్చిపోతది. అయినా గూడా ఆ హీరోయిన్ కి ఒక్ క వ్యాధి ఉంటది మాటిట్ల
హు హూ
ఆ తర అయినా గూడా హీరో వదిలిపెట్టాడు. తన ఎంత మతిమరపుతో మర్చిపే, ఎంత కోపంలో ఎక్కడికి ఏ దేశానికేళ్ళినా. తన వెం టె వెల్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి హీరోయిన్ వాళ్ మో చాలా ఉ ఆ రిచ్ అన్మాట చాలా ఉన్నారు కానీ హీరో వాళ్ళ అట్లా గాదు. హీరోని హీరోయిన్ వాళ్ళ ఇంట్లో కప్ పని పనొడ్లాగా జూస్తారు
మ్ హూ అట్లానా అయ్వ్ అంటే మరి లాస్ట్క్ ఎమైతదండి సినిమాల చివరికి
అది ఓన్లీ సీజన్ వన్నె వచ్చింది. ఇంకా సీజన్ టూ రలేదు.
ఆహా ఎపిసోడ్ లెక్కనా అండి
ఆ ఇప్పుడు నార్మల్గా సీరియల్స్ ఎట్లుంటాయ్ అట్లా
హ్మ్ హు
బావుంటది అది గూడా
నేనేక్కువ కొరియన్ సినిమాలు జూడనండి తెలుగు సినిమాలే జూస్తా నాకు అవివి అర్ధమైతయి గదా అవ్ మల్లా వేషా, భాసలు అర్ధం గావు. అంటే అది తెలుగులోనే వస్సదాండి. మ్
లో ఉంటద్. అన్నీ నేను అంతగానం ఏం చూడను ఇట్లా ఇట్లా బయట రీల్స్ లా అలా ఇలా జుసి చేస్నా
మ్ హూ అట్లా చూపెడతరు కానీ వాటికి డబ్బులు కొట్టాలా అని అంటరు గదండి. అట్లా నేను మళ్ళా ఏమన్నా డబ్బులు కటైతై ఏమో అని
మీరు అట్ల్ మీరు అ ట్లా అనుకుంటే ఇప్పుడు యూ టుబ్ ఛానెల్స్ ఎక్స్ప్లయిన్ చేస్తారు గదా కొన్ని ఛానల్స్ ఉంటాయ్ అమ్మ వికి రస్పి అనీ నాన్ ఈస్ట్ అవి వాళ్ళు కొంచెం మక్స్ ప్లైన్ జెశర్ సినిమా గురించి ట్లా అర్థంగానీ వాళ్ళకి
హ
నేను కూడా ఒక్కొక్కసారి అట్లనే ఎక్స్ప్లెయిన్ చేష చ చూషత ఒకవేళ సినిమా చూసా తోపిక లేకపోతు
హ హ
ఇట్లా సైంటిఫిక్ మూవీస్ మనకి అర్థం కావు కదా తె ఇట్లా కొరియన్ లో వేరే వేరే భాషలు ఉంటాయి కదా అయితే అట్లా ఎక్స్ప్లెనేషన్ చూస్తా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇట్గు ఫస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి కేమ తిప్పంది రావు
అదే మనకు తెలుగులోనే మాటలు వస్తే ఉంటాయి అనుకుంటున్నా తెలిసి
ఆ ఆ ఎవరైతే ఛానల్ ఓనర్ ఉంటారో ఆయనంగ్ ఆయన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట వేరే వేరే భాషలో ఉన్న సినిమాలో అ ఇప్పుడు అట్లయితే మనకు అర్థమయద్ది కదా కానీ ఇ అప్పుడు సినిమాలు ఏమంతా అంతలా బాగాేవండి అప్పుడు పాతకాలం సినిమాలు అయితే బాగుంటుంది కేరిన్ తనిి హ్యాపీి డేస్ చన్న
ఆ ఇప్పుడు కూడా అవి మనకు ఏంటిదంటే ఆ అన్నీ ఇప్పుడు అన్నిలా నల్ల కనిపిస్తులా మనుషులు పోయిన అంటే వెనుకట సినిమాాల కలర్ఫుల్ గా మంచి కనపడేటళు అంటే ప మచ్చగా మంచిగా కనపడేది చూడ్డానికి కూడా వాళ్ళు ఇప్పుడు సినిమాలు ఎట్లున్నాయండి మొత్తం అందరు నల్లగా ఊగా ఫైటింగ్లు కొట్టుకునుడు మళ్ళ వాళ్ళ వేష ఆదరణ ఈ సినిమాల ప్రభాస్ ఒక సీన్ ఉంటది అది ఏ సినిమా మొన్న కొత్త వచ్చిన ఆ సలారు అదే ఎట్లున్నారు అందరు ఊకే నల్లగుంటారు కొట్టుకుంటారు ఆ ఊకే నగ్గట్లాంటివి నచ్చవండి మంచి మంచిగా కలర్ఫుల్గా ఉండాలి సినిమా చూసినా కూడా మంచిగా చడ్డానికి బాగుండాలి
ఆ డ్రెస్ ఏమంటారు వాళ్ళు రెడీ అవ్వడం కూడా చాలా ఓవర్ గా రెడీ అయిపోతారు హీరోయిన్స్ గాని అంటే క్యారెక్టర్ తగ క్యారెక్టర్ కి తగ్గట్టే రెడీ అవుతారు కరెక్టే గాని ఆ పాత సినిమాలు ఉన్నా అ వాల్యుబుల్ థింగ్స్ గానీ అవి ఏం అట్లా ఉంండవు కొంచెం ఏ ఎంతైనా గందరగోళంగానే ఉంటుంది ఉంటది
ఉ కానీ పాత సినిమాలు మంచిగా ప్రేమ అనురాగం అన్ని కలిసి ఉట్టాయి ఇప్పుడు సినిమాల ఏం అర్థమైతలే వాటినీ చూస్తుంటే ఆగమాగం అంట పిస్తుంది ఎంద్రా బాబు ఈ కన్ఫ్యూజను అసలు అంటే ఊకే కొట్టుకోవడం అట్లాంటివి ఎక్కువ ఉన్నాయి అందులో అట్లా ఏం అర్ధం అవతలేదు ఆ అట్లాంటివి చాలా మంచిగా అనిపిస్తాయి అలాంటివి చాలా మంచిగా అనిపిస్తాయి మనకు చూడ్డాని టి
ఆ ఇంట్రెస్ట్ వస్తుది మళ్ళీ మళ్ళీ ఒకవేళ రీ రిలీజ్ అయినా కూడా
హ అవును
మీకి ఏ ఏ హిరో అంటే ఇష్ట
నా అండి హీరో అని ఏం లేదండి కాకుంటే ఆ మంచి సినిమాలు నాకు ఇట్లా నా అంటే ఇట్లా ఇష్టమైన హీరో హీరోయిన్ అని ఏమి ఉండదండి మీకు ఎవరంటే ఇష్టం అండి
నాకు అంతలా ఎవరి ఇష్టం ఉండదండి అంటే అన్ని చూస్తా కాని అ ఈ ఈ పర్టికులర్ హీరో ఇష్టం ఈ హీరోయిన్ ఇష్టం ఉన్నలా ఏం ఉండదు నేను చూసేది తక్కువ కాబట్టి అంతేమి ఇష్టం ఉండదు
నాలానే ఉన్నారు మీరు కూడా మొత్తం
అవును అవును అండి
కొన్ని అంటే అలానే అనిపిస్తున్నాయి కదా అండి
అవును అవును సరే అండి ధన్యవాదాలు బయ్